అ
హలో
హలో హలో ఇనా పడుతుందా అండి
కారమండి
ఆ నమస్కారం అండి
ఆ నాన్ను మీకు ఆ నమస్తే అండి బాగున్నారాండి
ఆ బాగున్నామండి మీరేలా ఉన్నారు
బాగున్నారా అండి నేను బానే ఉన్నానండి మధ్యాహ్నం అన్నం తిన్నారంండి
ఆ తిన్నానండి
ఉ మేము కూడా తినేసి ఇలా కూర్చున్నాం అన్ డి వి తిన్నామండి
ఆ
ఉ మీకు సాంప్రదాయాల గురించి ఏమైనా కొంచెం తెలిస్తే నాకు చెప్పగలుగుతారా అండి నేను గుడా కొన్ని విషయాలు మీతో ఉపంచుకోవాల అనుకుంటున్నాను
ఆ చెప్తానండి అంటే మన భార్ తదేశంలో ఎన్నో రకమైన సాంప్రదాయాలు ఉన్నాయండి
అవునండి
అందులో మనకి మెయిన్గా తెలిసిన సాంప్రదాయాలు ఏమేమంటే హిందూయిజం ఇస్లామికి ఇజం బుద్ధిజం సిఖిజం జైనిజం అంటారు కదండి అవండి సాంప్రదాయాలు అంటే అంటే కులాలు
ఆ
అంటే ఒకో కులంలో మరీ వారి వాటి వారి సాంప్రదాయాలు ఉంటాయండి
ఆ మనయి మన కొన్ని సాంప్రదాయాలు మాత్రం ఇప్పుడు రోజులలో మాత్రం అందరుూ పాటించచ్చు లే లేదు
అవునండి
కొన్ని సాంప్రదాయాలు ఏంటిదని అంటే ఇప్పుడు అప్పుడు రోజులలో వివాహాలు చేసుకుంటే అబ్బాయి వాళ్ళింటికి అమ్మాయి వాళ్ళు వెళ్ళి చూసి రావటము ఆ తర్వాత అమ్మాయి వాళ్ళ ఇంటికి అబ్ అబ్బా వాళ్ళు వెళ్ళి చూసి రావటము ఒక ఫైవ్ ఫైవ్ మెంబర్స్ వెళ్ళి చూసి మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు నచ్చితే మళ్ళీ తర్వాత వెళ్ళలి ఇట్లా పెళ్ళి ఓకే చేసుకోవడం అలాంటివి జరిగేటివి అప్పుడు
అవునండి
కానీ ఇప్పుడు మాత్రం అన్ని మ్యాట్రిమోనీ అని మ్యారేజ్ గురో అని ఇలాంటివి జన్ చేస్తూ ఆ ఆన్లైన్ లో సెల్లుల ద్వారా చేయడం వల్ల అమ్మాయి అందులో ఉండేది ఒక ఒక రకంగా ఉంటుంది రియల్ గా పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు ఇంకొక రకంగా ఉంటుంది ఆ మళ్ళీ ప్లేస్ ఏంటంటే మళ్ళీ ఇంకొకటి ఆమె చదివిన చదువు ఒకటి ఉంటుంది అందులో పెట్టే ఆన్లైన్ లో పెట్టేది ఇంకో ఒకటి ఉంటుంది ఇవన్నీ అంటే సాంప్రదాయానికి వ్యతిరేకంగా జరుగుతున్నవి అందుకనే ఆ ఈ ఇప్పుడు అప్పటి రోజులలో ఎటు ఇటు పెద్ద మనుషులు అటు పెద్ద మనుషులు ఉండి అసలు వి వీళ్లు కరెక్టేనా రాంగ్ రైటా అని తెలుసుకొని పిళ్లి సంబంధాలు చూసే వాళ్ళు అప్పుడు
అవునండి
ఇప్పుడు అలా చేయకుండా ఇట్లా ఆన్లైన్ లో చేయడం వల్ల అందుకి కనే విడాకులు అనేటివి పెరిగిపోతున్నాయి హత్యలు అనేటివి జరుగుతున్నాయి అంటే అండర్స్టాండింగ్ అనది లేకుండా ఒకరికొకరు అవగాహన లేకుండా చేసుకోవడం వలన అంటే సాంప్రదా సాప్రదాయ బధలా సాంప్రదాయ బద్ధంగా పెళ్లి సంబంధాలు అనేటివి కుదరట్లేదు
అవునండి
అలాంటివి జరగడం వలన పెళ్ళి అనేటివి జ చేసుకుంటున్నారు ఒక వన్ ఇయర్ ఒక సంవత్సరం కాగానే వేడిపోవటం అలాంటివి అంటే ఒకరికొకరు అలాంటివి జరుగుతున్నది
అవును వైఫ్ హస్బెండ్ మధ్య అండర్స్టాం
ఆ లే ఉండా లేక అట్ ఇట్లా జరుగుతుంనవి ఎందుకు అనంటే సాంప్రదాయ పద్ధతులు అనేటివి ఇప్పుడు పాటించట్లేదు అలా జరగడం వలన మధ్యరకంలో జీవితాలు అవుతున్నాయి మళ్ళీ ఆ ఇప్పుడు మానవత్ విలువలు కూడా ఒకరికొకరు తెలియక అంటే తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించాలి
అవునండి
హ్మ్ కానీ ఇప్పుడు రాగానే మన ఇంటికి ఎవరన్నా వచ్చింది అనుకో వస్తే రాగానే చేరేసి కూర్చో డి కళ్ళు కడుకొని రండి అని వాటర్ ఇవ్వడం బాగున్నార అని అడ డం ఈ రోజులల పిల్లలకు అలాంటివి తెలియట్లేదు
అవునండి ఈ సమాజంలో ఉన్న పిల్లలకు అయితే తెలిదండి
తెలివట్లేదు ఆ అంటే అలా ఆ అలాంటి సంప్రదాయాన్ని అంతా మర్చిపోతున్నారు కనీసం మనమైనా మన పిల్లలకి అలాంటివి నేర్పించాలని నేను అనుకుంటున్నాను
అవునండి అది చాలా కరెక్ట్ అండి అలాంటి సంప్రదాయాలు నేర్పించడం వల్ల
ఎటన్న వెళ్ళినప్పుడు కానీ బయటికి వెళ్ళి రాగానే మంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు కడుకోవడం మామూలుగా ఇంకొకటి కూడా పాటించట్లేదు అంటే మనం ఎటన్న వెళ్ళినప్పుడు రాగా నే మామూలుగా అప్పుడు అప్పటి రోజులలో కళ్ళు కడుక్కొని ఇంట్లోకి వచ్చేటోళ్ళు
అవునండి
కానీ ఇప్పుడు అలా అవి అవి కూడా తగ్గిపోతున్నవి
ననే లోపలికి వెళ్తున్నారండి అలా
అ అవును అలా ఇలాంటివి జరుగుతున్నవి అవి కూడా మనం మన పిల్లలకి నేర్పించాలి ఇంకా పెద్దవాళ్ళకే ఎట్లా రెస్పెక్ట్ అంటే ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి ఆ ఇంకా మన తోటి స్నేహితుల వతోని ఎలా ఉండాలి అనేటివి కూడా కొంచం మనము సాంప్రదాయ పద్ధతులు అన్నిటివి మర్చిపోకుండా వాళ్ళలకు నేర్పిస్తూ ఉండాలి
అవునండి
హ్మ్ ఇంకా చాలా సాంప్రదాయాలు అనేటివి చాలా చాలా ఉన్నాయి ఆ అప్పుడు అప్ అప్పటి రోజులలా అత్త మామలు ముందు కూర్చోకూడదు బావ వాళ్ళ వాళ్ళ దగ్గర కూర్చోకూడదు అని రెస్పెక్ట్ ఇవ్వాలి అం టే అప్పడి పెద్దరికంగా అలా ఉండేది
అవునండి
ఇప్పుడు మాత్రం అలాంటివి ఏమీ లేవు అందరు సమానంగా కూర్చోకోవడం సమానంగా ఉండటం అట్లా కూడా అ అదేందొంటే రెస్పాన్స్ రెస్పెక్టివ్ అనేది తగ్గిపోతుంది
అవునండి ఎలా చేస్తారంటే ఇబ్బుట్లో అత్తమామ గారి ముందే చైర్ వేసుకోని కాళ్ళ మీద
ఆ అలాంటివి జరుగుతున్నవి
అవునండి
ఇట్లాంటిది కూడా చేయకుండా మనం అసలు కొంచమన్నా ప్రయత్నం చేయాలి
అవునండి నేర్పియాలండి మనమే
అవును మన పిల్లలకి మనం అలాంటివి కొన్ని కొన్ని నేర్పిస్తూ ఉండాలి అసలు హ్మ్ ఇంకా అప్పటి రోజులలా చాలా మంచి స ఇప్పుడు ఊర్లలోకి వెళ్ళడము ఊర్లో ఉన్న మన తల్లిదండ్రుల తోటి మంచి రెస్పెక్ట్ గా అంటే అంటే ఒకవేళ హాస్టల్లో చదువుకుంటే ఇంటికి వెళ్ళినప్పుడు పిల్లలలకు అన్ని పనులు చేర్తే నేర్పించాలి అందులో అబ్బాయిలకు కూడా పనులు నేర్పించాలి
అవునండి నేర్చుకోవాలండి అబ్బాయిలు కూడా
హ్మ్ ఈ రోజులలా అంటే అమ్మాయిలే నేర్చుకోవాలి అబ్బాయిలు నేర్చుకోకూడదు అనేది లేదు కదాండి
ఏం లేదండి అల్ అర్ ఈ
హ్మ్ అల్ అర్ ఈక్వల్ సమాజం మళ్ళీ ప్లేస్ ఏందంటే అన్ని నేర్చుకోవాలి బాధ్యతలు కూడా నేర్పించాలి పిల్లలకి
అవునండి
మ్ ఇంకా మీకు తె
అంటే మీకు అంటే ఇప్పుడు సాంప్రదాయాలు ఉన్నాయి కదండి అంటే నార్త్ ార్త్ ఇండియాలో కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి సౌత్ ఇండియాలో కొన్ని సాంప్రదాయాలు ఉంటాయండి అంటే వార్ వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాలు మన సాంప్రదయాలు నైటీ పర్సెంట్ మ్యా చ్ కావండి
మన మన తెలుగుంటి వాళ్ళ సాంప్రదాయాలు ఎట్లుంటాయ్ హిందూ సాప్రదాలు అంటే మంచిగా చీరలు కట్ ట్టుకోవడ మంచిగా బొట్టు పెట్టుకోవడం మంచిగా అంటే మంచిగా అంటే ఆ అమ్మాయి అంటే ఇలా ఉండాలి అన్నట్టుగా తయారవుతారు
ఆ మగవారు కూడా అంతే అండి పంచకట్టు కట్టుకోవడం చూస్తానే కనుక్కుంటారండి ఆ వీరు హిందూ హిందూ హిందూస్ వీళ్ళు వీళ్ళ సాంప్రదాయాలు చనాా బాగుంటాయి అని అనుకుంటారండి
అవును అసలు మనల్ని చూసే వేరే వాళ్ళు ఇలా ఇట్లు ఉండాలి ఈ సాంప్రదాయం అంటే అని చెప్పుకుం టారు
అవునండి
మ్
అంటే ఇంగ నార్త్ ఇండియా కళ్ళ చూస్తే ఇంగ వారు ఎలా ఉంటారంటే వాళ్ళు పంజాబీ డ్రెస్ వేసుకోవడం తలకి పగిడి అంటారు కదండి
విరబోస్ కొని
అవునా పగిడి పగిడి అంటారండి అది ధరిస్తారండి వాళ్ళు అంటే వాళ్ళ ఆ పగిడికి మీనింగ్ ఏమిటంటే వాళ్ళు ఒకసారి ఆ పగిడి అనేది పెట్టు కుంటే అంటే వారు స్నానం చేసేటప్పుడు స్నానం చేసేటప్పుడు లేదా వాళ్ళు మరణించడం అప్పుడే అండి అద్ పగిడి తీసేది
అప్పటి వరకు తీయరాండి అది
తీయరండి అది
నార్త్ ఇండియన్స్ వాళ్ళు
అవునండి చనాా ఇప్పుడు మనము ఇతరులు ఇతరులు కావచ్చండి ఎవరన్నా పగిడి లాగడానికి కూడా మనం ట్రై చేసినా కూడా వాళ్ళు చానా ఇబ్బందిగా ఫీల్ అయితారండి వాళ్ళు
అవును వాళ్ళ వాళ్ళ సాంప్రదాయం అలా ఉంటది
అవునండి
మ్ ఇంకాండి ఇం ఇంకా మీకు తెలిసింది చెప్పండి
నాకా అండి అంటే ఇప్పట్లో అడివి జాతులు ఉంటారు కదండి
ఆ ఆ
వాళ్ళ సాంప్రదాయాలు ఏమైన్నా మీకు అవగాహన ఉందా అండి
వాళ్ళుయ్ అంటే ఇట్లా ఆకులు ఆకులు కట్టుకుంటారు వాళ్ళ అదేనా అలాంటి వల్ల ఆ గుడిసెలేసుకొని ఉంటారు అసలు వాళ్ళు ఆ దాన్ని ఏమంటారు ఇట్లా బ్లౌజ్ లాగా ఏసుకోరు కొంచం ఇట్లా ఆకులతోటే బ్లౌజ్ ంటారు వాళ్ళు మ్ మ్ అవును వాళ్ళు మొత్తం అడవులలో ఉంటారు వాళ్ళు
అవునండి
ఉం అల్లోక అదొక రకంగా ఉంటారు
అంటే వాళ్ళు ఎలా చేస్తారంటే ట్రైబల్ పీపుల్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు ల్లు వా వంశవార పర్యం గా ఒక చెట్టుని వాళ్ళు నమ్ముకుంటా వస్తాంటారండి ఇప్పుడు మనం దేవుడికి ఎలా గుడికి ఎలా వెళ్తామో వాళ్ళు కూడా ఆ చెట్టుని త తల్లిలాగా భావించి ప్రతి ఒక్కరు అలా చూసుకుంటారండి ఆ చెట్టుని
ఉం ఉం
అంటే ఇప్పుడు మనం గుళ్లలో దేవుని ఎలా చూసుకుంటామో భక్
వాళ్ళు కూడా వాళ్ళు కూడా అలానే
అవునండి వాళ్ళును వాళ్ళు కూడా అలానే చూసుకుంటారండి
ఆ
అంటే మనలాగా వాళ్ళు మ్యారేజ్ చేసుకో మ్యారేజ్ ఎలా ఉంటుందంటే మనలా ఉండదండి వాళ్ళకి కూడా
వాళ్ళ మ్యారేజ్ ఎలా ఉంటదండి
అంటే వాళ్ళ మ్యారేజు తాలిబోట్టు అలాది ఏమి ఏమి కట్టరండి వాళ్ళు ఆడ
ఓహో అంటే ఎట్లా చేసుకుంటారో
అంటే వాళ్ళు ఎలా చేస్తారంటే వాళ్ళ మ్యారేజ్ కూడా అంటే ఆడ ఆడపి ఆడపేళ్లి కూతురు వాళ్ళు అంటారు కదండి వాళ్ళు మొదటిగా వెళ్ళి అబ్బాయి వాళ్ళ ఫేస్ని చూడడం అలా చూస్తారండి వెళ్ళి మరి వీళ్ళు కూడా వెళ్ళి వాళ్ళ అమ్మాయి ఫేస్ చూస్తాండి ఇంట్లో వాళ్ళే పోయి
ఓ అంటే అందరు వెళ్లరు
అందరూ వెళ్ళారండి అమ్మ నాన్న మాత్రమే వెళ్తారండి వాళ్ళు కూడా చూసి ఇంగ మరేజ్ ఇంగ
ఓ ధన్యవాద ధన్య ధన్యవాదాలండి ధన్యవాదాలు
ఆ ధన్యవాదాలండి